ఆ బాగునన్నాం అండి మీరు బాగున్నారా
న్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇదే వర్క్ చేస్తున్నామండి మీరు
అవునా మేమేం చేయట్లే అండి కందులు తీసుకొచ్చాము అవి ఎండలో పోసామండి
ఎండ పెడుతురా అండి ఏం చేస్తారండి ఎండ పెట్ టి
పప్పు చేస్తామండి మీరు కొంటారా ఇట్లా కందుల ఇసురుతారా అండి
మేము మాక్సిమం పప్పే కొనుకుంటాం అండి ఎక్కువ శాతం కందులు అంటే ఇగా మాకి దొరక వండి
అవునా ఎక్కడుంటారండి సిటీలోనా
ఆ సిటీలో అండి పల్లెటూర్లలో అయితే అమ్ముతారు గదా
ఆ అవునండి మేము పల్లెటూరులో ఉంటాము
ఉమ్ తీసుకొచ్చుకొని ఎండబెట్టి పట్ ఇసురుతారు కదా పప్పు ఉమ్ మాకు ఇక్కడ ఏముందండి ఏమైనా షాపింగ్ మాల్స్ లో డిమార్ట్ కి స్మార్ట్ పాయింట్ ల పోయి కొనుక్కొని రావడమె అండి పప్పులు
అవునా అండి ఎలా ఉంటదండి సిటీలో మొత్తం
సిటీలో ఏమంత బాగుండదండి ఎవరు పని వాళ్ళది ఎవరు బిజీ వాళ్ళది ఎవరి వర్క్ వాళ్ళది ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం గుడా టైమ్ ఉండదు ఎక్కువ
ఉమ్ ఒకరి నుండి ఒకరు పట్టించుకోరా అండి ఇక
కోర అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ చెప్తారండి అంతే
ఉమ్ మాకు అలా కాదండి మంచిగా ఉంటారు ఒకరికొకరం సహాయం చేసుకుంటాము మాట్లాడుకుంటాము ఆ ఫోన్ మంచి ఫోన్లు ఇవన్నీ పక్కకు పెట్టి ముచ్చట్లు వెట్టుకుంటాము
ఉమ్ మంచిగా
మంచి కలిసిమెలిసి ఉంటామండి
ఇక్కడ అట్ల ఏమి ఉండదండి ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళదే ఎవరితో వాళ్లే ఎవరి పని వాళ్ళదే
అవునా మీకు వాటరు కొనుక్కోవడమేనా అండి వా నల్ల బిల్లు ఇవన్నీ బిల్లులు ఉంటాయా అండి సిటీలో
ప్రతి ఒక్క బిల్స్ ఉంటాయి
అవునా
ఉమ్ మీకు
మాకు ఫ్రీ అండి కరెంట్ బిల్లు ఫ్రీనే నల్లా బిల్లు ఫ్రీనే ఇల్లు రెంట్ కూడా ఉండదండి ఇంకా మీకే కష్టం అసలు
సే అండి ఆ హౌస్ బిల్లు రెంట్ కరెంట్ బిల్ వాటర్ బిల్
హ్మ్ హారన్ సౌండ్ ఇవన్నీ పొల్యూషన్స్ కావా అండి అసలు
వొస్తాయ్ అండి ఒక్కొకసారి ఈ నైట్ టైమ్ ల అయితే నిద్ర కూడా సరిగావట్ దండి వెహికల్ సౌండ్స్ కి
ఉమ్ దుబ్బా వస్తది అంతా
అంత సన్న డస్ట్ వొస్తది ఇంట్లకి
హ్మ్ పిల్లల్ని ఇంగ క్రీడల్లో పాల్గొననివ్వరా అండి మొత్తం రూమ్ లోనే ఉ
పిల్లలు ఎక్కువ స్క్ స్కూల్కి ఎళ్ళి స్కూల్ల్లో ఆడుకొని రావడమే అండి ఇక్కడ వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువ ఏమి ఉండరండి ప్లేస్ గూడ ఉండదండి వాళ్ళు ఏమైనా పప్ లోపలున్నాయ్ గేమ్స్ టీవీ ఫోను వాల్ వాల్ ఆడుకోవాలి ఇద్దరు అంత్ తే అండి అక్కడ పల్లెటూళ్లో ఎట్లు ఉంటదండి
మాక్ చాలా ప్లేస్ ఉంటదండి మంచిగా పిల్లలు స్కూల్ కు పోయి రాగానే అందరు ఫ్రెండ్స్ తో ఆడుకుంటారండి హ్మ్ అసలు అక్కడికి ఇక్కడికి చాలా తేడా గదా అండి పిల్లల లైఫ్ అయినా పెద్దోళ్ళదైనా
అవునండి ఇక్కడ అక్కడ మంచిగ్ ఉంటందండి ఈ రోజు బె డకాయ చారండి
అవునా ఇంకా ఏం పనులు చేశారండి ఇంట్లో ఏం చేస్తారు పనులు రోజు
ఇగ రోజు ఏముందండి వంట చేయడం బట్ వాషింగ్ మిషిన్ లో బట్టలు వేసుకోవడ్ డం టీవి చూడడం పిల్లల్ని చూసుకోవడం వాళ్లకి స్నాక్స్ చేయడం ఫుడ్ ప్రిపేర్ చేయడం
ఉమ్ ఎందుకండి చైతో విండోచ్చు కదా మంచిగా బాడీకి ఎక్సర్సైజ్ ఉంటంది మంచిగా వాషింగ్ మిషన్ ఎందుకు కండి
ఇగ అప్పుడు వీ చి పిల్లలు చిన్నగ ఉన్నప్పుడు వీలు కావట్లేదని తీసుకున్నామండి ఇగ అట్లనే అదే అయిపోయిందిగ మీర్ ఏం చెస్తార్ అండి హ్యాండ్ తో ని వాష్ చేసుకుంటారా
ఆ ఈ పల్లెటూరు కదండి ఇం ఇక్కడ వాషింగ్ మిషిన్ ఉంటే అందరూ ఒక్కొక్క విధంగా అంటారండి వామ్మో మిషను అది ఇదని అంటారండి మేము చేతోనే పిండేస్తాము
ఇంట్లో పిల్లల్ని చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఉంటార
ఆ ఉంటారండి మా అత్తమ్మ మావయ్య
హుమ్
ఉహ్మ్ వాళ్ళు గూడ ఉంటారండి మాతోనే
మంచిగా ఉంటదండి మీక్ పిల్లల్ని చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఉంటారు చుట్టుపక్కన అందరు ఉంటారు మాకు ఇక్కడ డ ఎవరు ఉండరండి మేము దప్ప
అవునా
చూసుకుంటే మేమే చూసుకోవాలి లేకపోతే లే అండి
ఆ మాకు అలా గదండి కొంచెం మంచిగా హెల్ప్ చేస్తారు సహాయం చేసుకుంటూ ఉంటామండి ఇ ఊరు ర్లో పె ఈ ఊరిక్ ఈ ఊరికి వొస్తే మీరు వెళ్ళారండి డి ఇంగ చుట్టు ప ప్రక్కల మంచి చల్ల గాలి పచ్చని చెట్లు
మీకు ఎప్పుడు అనిపియ్యద అండి పల్లెటూర్ కన్నా సిటీనే బెట్టర్ అని
ఎం అనిపియదు అండి ఇక్కడ ఇక్కడ కి అలవాటు పడిపోతే ఇక్కడే ఉంటారండి అన్ కరోనా టైం లో చాలా మంది ఓచ్చారండి మా ఇంటి పక్క వాళ్ళు ఇంకా ఇక్కడ ఒక నెల రోజులుండి ఇక్కడే అలవాటు ప ఇగో ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు
అవ్న మరి ఎట్లాండి ఏమన వెళ్ళాలంటే సిటీ దగ్గరుంటందా ఏమన్నా తెచ్చుకోవాలన్నా
ఉంటదండి మంచిగా నడిచి వెళ్ళొచ్చు ఆటోలో వెళ్ళొచ్చు బైక్ బండి మీద వేళ్ళచ్చు మంచిగా ఉంటదండి అన్ని సదుపాయాలున్నాయి మాకు
అవునా పిల్లలు స్కూల్ కి వెళ్ళి తీసుకురావడం వ్యాన్ ఉందా అండి మరి
ఆ బస్సు ఓస్తదండి ఊర్లోకి
అవునా
హుమ్
ఇంకా అండి మీరు ఈ ఎంత కడతారండి రెంటు మరి ఇల్లుకి గిట్లా
మేం ఆ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెంట్ హౌస్ కరెంట్ బిల్లు వాటర్ బిల్లు అని మొత్తం ఫైవ్ థౌజండ్ ఎబోనో సిక్స్ థౌజండ్ అట్లా ఓస్తందండి
వామో మీ ఖర్చులు మొత్తం బాగానే అయితాయి కదాండి
మళ్ళీ పిల్లల ఫీజ్ అని మాదని ఇంట్లో ఖర్చు అవన్నీ కలిపి ఎక్కువనైతయండి మంత్లీ ఒక ట్వంటీ థౌసండ్ అట్లా అయిపో తను
అవునా మేము గవర్నమెంట్ స్కూల్ కి పంపిస్తామండి పిల్లల్ని
అవునా
ఆ మంచిగా వాళ్ళు మెను మంచిగా పెడతారండి ఒక రోజు రాగిజావ ఒక రోజు బనానా
ఉహ్మ్
మంచిగా పెడతారండి పిల్లలు స్కూల్కేళ్ళలేదా అండి సౌండ్స్ వస్తున్నాయి
చిన్నోడు వెళ్ళలేదండి తనకి చెయీకి దెబ్బ తగిలింది హ్యాండ్ ఫాక్చర్ అయింది
అవునా సౌండ్ చేయ్కానీ
చెప్పినమండి తనువినట్లేదు
ఉహ్ ఇంకా అండి ఇంకా రోజు స్నాక్స్ చేస్త స్తారండి అప్పల్ గిట్లా పిల్లలకి
చేస్తామండి ఎక్కువ టిఫిన్స్ అండి దోశ ఇడ్లీ వడ
హుంహుహుం మీ సిటీలో అంతే అండి ఎప్పుడు
ఆ మీరండి ఊర్లలో అప్పలేనా
ఆ ఇంగ అప్పల ఇ పోయేసరికి ఒక అప్పల్ చేస్తారు చాయలో వేసుకొని తింటారు మా వారు ఎప్పుడు ఒక్సారె అప్పల్ చేస్తా మండి ఎప్పుడోకసారి టిఫిన్స చెస్తాము చాయలో అప్పలేస్ కుంటారు
హు
మా చిన్న బాబు కంటే ఎక్కువ అయితుందండి మీ అల్లరి
అవునండి ఉమ్
ఇంకా అండి ఇంకేమన్నా కూరగాయలు తె కొనాకా రావడమేనా అండి మార్కెట్ లో
ఆ కొనక రావడమేయండి
ఉహ్ మేమైతే పండిస్తామండి ప్లేస్ ఉంది ఉహ్
మీరు మీరే మంచిగా చేసుకుంటారుకావచ్చు కూరగయలు ఇస్తాను
అంత ఖర్చుండదండి.
తక్కువల్నే అయిపోతది అంత మంచి మీకు.
అవునండి మంచిగా ఉంటది
ఇంకీ మధ్యల ఏమైనా మూవీస్ చూసారా అండి
ఆహ్ చూసామండి చూస్తూనే ఉన్నాము కొత్త తంత్రాన్ని చూసారండి మీరు దయ్యం. ఏ సిన్మా.
చూడలేదండీ మధ్యలిగా చిన్నోడికి కొంచెం హ్యాండ్ ప్యాక్చరైంది దెబ్బతాకింది దానివల్లనే. ఆయనతోనే వచ్నాను.
అవును మేం బాంటుందండీ రాజు వెడ్స్ రాంబాయి చూసారాండి.
ఆహ్ చూస్నామండి.
ఉమ్ బాగుంటది కదాండి.
అవునండి.
ఉమ్ అసలు ఎట్లా ఇస్తరండి. సొంత నానే అట్లా చేసిండంటా ఆ రోజుల్లో నిజంగా జరిగిందంట అండి ఆ స్టోరీ.
ఆహ్ రియల్ స్టోరి నే తీసింరు కదాండి.
అది మా సైడే అండి పల్లెటూరు.
అవునా. ఉమ్మ్. ఇగ కుల్ ఆహ్ ఏ అట్ సైడూ ఎక్వ అట్లనే ఉంటాయండి ఎందుకంటే. చుట్టుపక్కల చెప్పే జనాల వల్ల కూడా కొంచెం.
ఉమ్ అదే వెనుకట్రోజుల్లో అట్లానే.
అవునాండి.
ఇంకా అండి మీకు పూజలు చేస్తారా అండి గుడుందా మనది.
ఉన్నాయండి గుళ్ళు వెళ్ళాలి ఇగ.
ఊహు. ఇంకా షాపింగ్ మాల్స్ బాగుంటాయాండి పెద్ద పెద్దగా.
ఆహ్ షాపింగ్ మాల్సే ఉంటాయండి ఎక్కువ శాతం. ఏమైనా షాపింగ్ చేయాల్.
ఆహ్ ఉమ్మ్మ్.
సరే.
ఆహ్ అసలు షాపింగ్ చేస్ లేదండి మా బాబు అపు ఒకటి డ్రెస్ కుట్టించుకున్నాము ఒకటి. చీర తీసుకున్నామండి బాబు ఎంటికల కోసం. ఉమ్ మీరండి మీరేమన్నా తీసుకోవట్లేద.
ఏం లేదండి ఇగ ఈ మధ్యలో మా మర్దిది పెళ్లి ఉందండి. మీ దానికోసమా అండి ఇగా.
అవునాండి.
అవునండి.
ఉహు పనులన్నీ అయిపోగొడుతున్నార ఇంకా.
అయిపోతుందండి.
మేలో పెట్టుకుంటారా అండి పెళ్ళి మరి.
ఆహ్ మే ఏముండదండి ఏప్రిల్ ఏప్రిల్ లో.
అవునా మా బాబు బర్త్డేగూడుందం. డి మరి రెండు ఒకసారి చేయకండి. మళ్ళీ మీకు మా మేము మీ మాకు మీరు రా. కుండా అయిపోతామేమోనండి.
అవునండి అట్ల ఏం జరగదులేండి చూసుకుందాం. కాల్సు మాట్లాడుకుందాం అండి
ఓకే అండి బాయ్ అండీ
ఓకే అండి బాయ్